ఆ నమస్కారం అండి.
నమస్కారమండి.
ఆ బాగున్నారా అండి మీరు?
ఆ బాగున్నామండి, మీరు బాగున్నరా అండి?
ఆ భోజనం చేసారా అండి?
ఆ చేసానండి, మీరు చేసార అండి? ఆ ఖాళీగానే ఉన్నా. మండి
స్పోర్ట్స్ అంటే మీకు బాగా ఇంట్రెస్ట అండి
అ చూస్తూ ఉంటామండి పొట్సు క్రికెట్ అలా డైలీ క్రికెట్ ఒకటే బాగా చూస్ తము కబడ్డీ అప్పుడప్పుడు చూస్తాము ప్రో కబడ్డీ లీగ్స్ మీరు చూస్తారా అండి
ఆ క్రికెట్ చూస్తూ ఉంటామండి మ్యాచెస్ జరుగుతా ఉంటాయి కదా ఐపిఎల్ ఇలా మ్యాచెస్కి ఆడిగినపుడు అ ఆ మొన్నటి మీక్ తెసినబ్బాయి ఏడసలు బ్రేట్ చేస్తున్నడండి
ఉ అంటే చూసామండి టీవీలో చూసాము బాగా ఫ్యామిలీ అంత కలిసి ఇంకా సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఇంకా దగ్గరలో క్రాకర్స్ కాల్చారు అవి చూసామం తే మేమేమి క్రాకర్స్ కాల్చి అలాగేం చేసుకోలేదు కానీ చేసిండే వాళ్ళని చూసి
ఆహ్ వాళ్ళని చూసి మన వెంగడేస్
ఆ అంతే అండి మీరు ఎక్కడైనా సెలబ్రేట్ చేశారా అండి
ఆ సెలబ్రేషన్స్ ఏం లేదు బాగా చూడడం మ్యాచ్ ఎలా జరుగుతందని రోజు చూడడం చూసి ఇంగా ఇలా బయట క్రాకర్స్ వీళ్ల సెలబ్రేషన్ చేస్తాను మా దగ్గర ఒక చోటుకి వెళ్ళి అందరూ కలిసి ఇందియా పెల్చినప్పుడ అలా సో అవి చూస్తూ ఉంటామండి ఇంకంతె మేం చేస్తాం ఎవరు ఇష్టమండి క్రికెట్ లో మీకు
విరాట్ కోహ్లీ అండి మీకు అండి
ఆ నాకు కూడా విరాట్ కోహ్లీ అంటేనే ఇష్ టం ఆర్ సి బి కీ సపోర్ట్ చేస్ నువుంటావ్
అవునండి మేము కూడా ఐ పి ఎల్ ఆర్ సి బీ కె సపోర్ట్ చేస్తూ ఉంటాము వెయిట్ చేస్తా మనింకాయ్ గేల్ చేసన వస్తుంది ఇయాల
ఆ ఇంక వచ్చేసింది
ఉ సమ్మర్ అంటే మనకి మ్యాంగోస్ ఎలా వస్ అ అలగ ఐపీఎల్ సీజన్ కూడా వస్తది కాబట్టి ఇయర్ కి ఒక్కసారి వెయిట్ చేస్తూ ఉంటాము
ఐపీఎల్ లో అంటే ఓన్లీ ఇగా ఆర్ సి బి న ఎస్ఆర్ హెచ్ ఎంఐ ఎవరికి సపోర్ట్ చేయర
అంటే ఆర్సీబీ మ్యాచెస్ ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాం ఇంకా లేదంటే ఆ ప్లేయర్స్ని బట్టి అండి ఏ దాంట్లో ద వాళ్ళు బాగా ఆడతారు అనిపిస్తే మనకు వాళ్ళ తీసి సపోర్ట్ చేస్తూ ఉంటాం అంతే
హ్మ్
సిఎస్కే ముంబై ఇండియన్స్ ఇవి కూడా చూస్
ఆ ఎక్కువ ఆర్ సి బి కి తర్వాత
ఆ మెయిన్ గా ఆర్సిబి మ్యాచెస్ బాగా చూస్ తము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం
మేం కూడా ఆర్సీబీ అండ్ యస్ఆర్ హెచ్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటానండి
ఓకే యస్ ఆర్ హెచ్ కూడా మంచి టీమేలేండి
ఆ ఈ రెండింటికి రెండు మేచెస్ జరిగినప్పుడు చూస్త
ఎప్పుడైనా లైవ్లో చూసారా అండి మీరు అంటే స్టేడియంకి వెళ్ళి
ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఎప్పుడొ ఒకసారి వెళ్ళాలి విరాట్ కోహ్లీ మ్యాచ్ చూడ్డానికి ఐనా
అవునండి మేము కూడా అలాగే అనుకుంటు కొత్తమ్ మాకి కుదరట్లేదు
మీరు కూడా ఎప్పుడు వెళ్ళలే గానీ
లేదండి వెళ్ళలేదండి
ఆ
ఎప్పుడూ టీవీలోనే చూడ్డం
అవును కుద ఓకసారన్న లైవ్ లో చూసి ఎంజాయ్ చె సాలరీ ఎంతండి చూడ్డానికి ఎప్పుడువస్తుందో త్యాంక్
మీరుఆడుతారా అండి ఏమన్నా గేమ్
స్పోర్ట్స్ లేనండి చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ లో ఉండేవాళ్ళం ఉన్నప్పుడు ఆడలేం వాలీబాల్ అంటా లేకపోతే షటిల్ స్కూల్లో ఆడుతుంటారు
ఆ మెయిన్గా స్కూల్లోనే ఎక్కువ మనం ఆడేవాళ్ళం కానీ ఇంకా కాలేజెస్కి వచ్చినాకేలాగ టైం ఉండదు మనకి గ్రౌండ్ ఉండదు కాబట్టి, ఏమున్నా స్కూ లో ఉన్నప్పు అప్పుడే ఆడాల్సి ఉంటు మేము కూడా ఆడేవాళ్ళం అండి బాగా
నా ఏ గేమ్స్ ఆడేవాళ్ళండి మీరు
బాస్కెట్ బాల్ బాగా ఆడేదాం అండి టోర్నమెంట్స్ కూడా వెళ్ళే వాళ్ళము బాస్కెట్ బాల్ ప్లేయర్ దెన్ వాలీబాల్ త్రోబాల్ కూడా ఆడే వాళ్ళం కానీ తక్కువ కొంచెము మెయిన్ బాస్కెట్ బాల్ బాగా ఆడేవాళ్ళం, నెక్స్ట్ ఇంకా గేమ్స్ పీరియడ్ వస్తే కు ఖో కబడ్డీ బాగా ఆడేవాళ్ళం
అ ఓకే ఆ ఖచ్చితంగా అయితే ఆడిపిస్తారు, ఖోఖో కబడ్డీ మీకురు మెడల్స్ వచ్చాయా మరి బస్
బాస్కెట్ బాల్ టూర్నమెంట్స్ అవని గెలి అన్నివాటికి వచ్చానండి మేము పాటిస్త ఒకసారి కరీంనగర్కి, వికారాబాద్కి ఇట్లా వేరే చోటుకి కూడా వెళ్ళి ఆడేవాళ్ళము,
ఓ
స్కూల్ తర్పున వెళ్ళే వా ఆడినం అండీ అప్పుడు
ఉ
ఇం ఇప్పుడు ఆడకి ఏం ఛాన్స్ లేదు కాబట్టి ఏం ఆడట్లేదండి,
హు అవునండీ ఏమున్నా ముందే అన్ని చేసేయాలి
అవునండి స్కూల్లో ఉన్నప్పుడుయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఉ
అవునండి నేనైతే ఇప్పుడు ఇట్లా పాటిస్ చాల అయితే గేమ్స్ అంటే ఎప్పుడో స్టార్ట్ చేస్తే మా ఇంట్లో అందరు ప్రిఫర్ చేస్తారు. సో గేమ్స్ దాని ఇంకా వెళ్ళలేదు మేము
ఆ జస్ట్ క్లాస్ అంటే గేమ్స్ పిరియడ్ లో ఒకటి ఆడేవాళ్ళ బాగా ఫ్రెండ్స్ తో
చిన్నప్పుడు వెళ్ళం ఫ్రెండ్స్ తొ బయటకు వె ఇంటి దగ్గరగా ఆడుకుంటూ ఉంటాం.
ఆ ఇంటి దగ్గర బాగా ఆడేవాళ్ళం. అ హైడ్ అండ్ సిక్గాని, ఇట్లా గేమ్స్ అన్ని ఇంటి దగ్గర బాగా ఆడుకుండే వాళ్ళము.
అ ఆ అంతే అప్పు ఇప్పుడు వాళ్ళు అయితే అసలు ఆడర్లే మనం అప్పుడు బాగా ఆడు
అవును ఇప్పుడు పిల్లలంతా ఫోన్ అడి కిడ్ కాబట్టి ఇప్పుడు ఫోన్ చూసి ఫోన్లో గేమ్స్ ఆ తార గానీ ఆన్లైన్లో బయటకి వచ్చి ఎవ్వరు ఆడరండి.
కాబట్టి ఇగ అసలు ఆడనే ఆడలే.
ఉమ్ అసలు ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు పిల్లలకి. చిన్నది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా బండిలోనే వెళ్తారు. ముందు అయితే ఎంత బాగా మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటిమి.
ఇంకా గమ్స్ లో ఎవరిది అంటే పివి సింధు గాని, శతిలిత వేరే ట్వంటీస్ చూడార అండి టీవీలో.
ఆ లేదండి అవన్నీ తక్కువ అండి ఏమి చూడము. అంటే వన్న ఇట్లా వాళ్ళు గెలిచినప్పుడు అట్లే ఏమన్నా అంటే న్యూస్ లో చూస్తూ ఉంటాం గానీ స్పెసిఫిక్గా గేమ్స్ ఎత్ ఇ బ్యాడ్మింటన్ ఇట్లాంటివి చూడమండి.
అ చేస్టుమెట్ అండి మీకు అడడానికి
కాదండి. మీరు ఫోన్లో అపుడప్పుడు ఆడు ఉంటాం గానీ ఇది ఎలుగు అయితే తక్కువేనండి.
అయితే ఫోన్ లో చూసే నేర్చుకొ
అంత బగ అయితే రాదు, చెస్ ప్లేయర్ అయితే కాదు. మీకొచ్చాండి చెస్ అడేకి
జస్ట్ బేసిక్ తెలుసు అండి.
ఆ ఏమో ఎలాగ చేయాలనేది ఒకటి ఇవి తెలుసు అంతే అ ఉమ్ క్యారమ్స్ ఇవి ఆడుతారా అండి మీరు.
ఆ క్యారమ్స్ ఇంట్లో ఇంకా ఎరైనా వత్తారు చూడు అవసరం వుంటే కొంతమంది క్యారెమ్స్ ఆడుతూ ఉంటామండి.
ఆ లూడు, క్యారమ్స్
ఆ లూడో అయితే ఇంకా కావు హ్మ్మ్ కాలేజ్ ఫైండ్స్ చాలా బాగా ఆడుతాం అండి
హ్మ్మ్
ఏవనా క్లాస్ రోజ్ బోరుకొట్టినాయ్ ఫామ్ ఇంకా లూడో ఓపెన్ చేసి అందరం కలిసి
అవునండి లూడో చాలా ఎంటర్టైనింగ్ టది ఫ్రెండ్స్ అంతా ఆడికి బాగుంటది
డ్స్ కలిసి కచ్చితంగా ఇంకా లూడో ఆడతాం
మేము కూడా ఆన్లైన్ లో కూడా ఫ్రెండ్స్ తో ఆడేవాళ్ళము లూడో అయితే
ఆ మేము కూడా అలాగే
టైమ్ లో అయితే చాలా ఫస్ట్ ఇంకా లూడో బాగా అలవాటు ఏండేది కరోనా టైం లో
ఓహో ఇంకా ఏం చేయలేం కదా బయటికి వెళ్ళలేము
ఆ ఎంతసేపని ఫోన్ ని చూస్తూ ఉంటాం అనేది గేమ్స్ లో లూడో ఆడుతూ ఉంటా ఉండేవాళ్ళము
ఆ ఇప్పుడు పిల్లల్లో అంతే ఇంకా ఫోన్ లో గేమ్స్ అన్ని ఉన్నారు ఇంకా బయట వెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్లు వాళ్ళు. ఫోన్లనే ఆడుకుంట ఉంటారు హ్మ్మ్
ఇప్పుడైతే ఎప్పుడు బయట ఉండే వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఎప్పుడు ఇంటికి వస్తారు అని వెయిట్ చేస్ వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడు బయటికి పోతారా అని వెయిట్ చేస్తారు వీళ్ళు చూస్తే అస్సలు పోరు.
పోతే కదా ఫోన్ ఉంటే చాలు అన్నదాంట్లో ఉంటారు
ఆ మేమైయితే రోజు స్కూల్ నుంచి వస్తేనే ఇట్లా ఫ్రెష్ అప్ అయి పోయి హోంవర్క్స్ రాసుకుని ఫస్ట్ పోయి ఆడుకోవడానికన్నా హోంవర్క్సు ఫస్ట్ చేసేసేవాళ్ళము ఇప్పుడు పిల్లలు అసలుకి పొమ్మని చెప్ చెప్పినా కూడా వాళ్ళు ఫ్రెండ్స్ వద్దు ఫోన్ ఈ ఫోన్ అనే ఎక్కువ అడుగుతారు
అవును ఎప్పుడెప్పుడు ఫోన్ ఇస్తారా అని వెయిట్ చేస్త ఉంటారు గేమ్ ఆడటం వల్ల కూడా మనం చాలా ఫిట్ గా ఉంటాం.
అవునండి అవునవును ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటాము దానివల్ల మెన్ మెంటల్ గా మెంటల్ హెల్త్ కూడా మంచిగుంటదండి స్ట్రెస్ నుంచి వీటి నుంచి కొంచెం బయటపడచ్చు
ఫిట్నెస్ అనేది కూడా ఉంటది, బాగా గేమ్స్ ఆడే వాళ్ళకి
అవునండి జిమ్కే వెళ్లాల్సినవస ఇష్టం లేదు ఇలా గేమ్స్ ఆడినా కూడా వాకింగ్ రన్నింగ్ గేమ్స్ ఇట్లాంటి బేసిక్ ఆస్ ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా మనిషి ఫిట్ గా ఉండొచ్చు.
అవు
చాలా మంది జిమ్కి వెళ్తేనే ఫిట్ ట్గా ఉంటాము మనకి కుదరదు మనకి టైం లేదు అనుకుంటారు కానీ ఇట్లా చిన్న బేసిక్ వాక్ చేసినా కూడా రోజుకి ఒక వన్ అవర్ అట్లా మంచి ఫిట్ గా ఉండ చ్చండి
ఇంకా వాళ్ళున్న బీసి వర్క్ లో ఇంకా వన్ అవర్ యాడ్ చేస్తారు ఓ హాఫ్ అన్ అవర్ గూ తేనె ఓతున్నారు అదే ఫోన్ ఉ
కింగ్ చేయడానికి కూడా ఎవరు ఇంకా ఎవరు ఇంట్రస్ట్ చూపిరు
ఆ
ఊ అంటే అందుకే అండి ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా పేరెంట్స్ ఏదో ఒక గేమ్ లో పెట్టడం మంచిది వాళ్ళకి కేస్పోవచ్చు వాళ్కి ఇంట్రెస్ట్ ఎదుంటే అందులో వాళ్లన్ని జాయిన్ జేప్ పీయడం ఫస్ట్ నుంచి మంచిదండి
కో ఉంటారు కొంచెం వాళ్ళు దాంట్లోనే కొంచెం బాగా ఉన్నారనుకో ఇట్లా ప్లేయర్స్ లాగా
వావ్ మంచి ఫ్యూచర్ కూడా వాళ్ళకి స్పోర్ట్స్ లో మంచిగా ఉంటదండి ఇప్పుడు స్పోర్ట్స్ ద్వారా కూడా మంచి జాబ్స్ వస్తున్నాయి కాబట్టి అక్ ఇట్ల కూడా వాళ్ళ కేరీర్ కూడా హెల్ప్ అవుతుంది
కొంత మంది హాకి కూడా మాదే ఇక్కడైతే హాకీ స్పెషల్ గా నేర్పిస్తూ ఉంటారు
అవునా అండి ఊ
హాకీ కూడా ఆడి టోర్నమెంట్ లో ఆడే వాళ్ళు కూడా ఉన్నారు మా ఇ డిఫరెంటు చానా బాగా ఉ వేరయి కో చిస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర ఐతే హాకీ లో ఒక పిలోడు టోర్నమెంట్ వెళ్లి కూడా ఆడిడ్ బాగా ఆడరండి
ఆ మా ఇంటి దగ్గర క్రికెట్ స్టేడియం ఉందండి క్రికెట్ నేర్పిస్తారు రోజు చూస్తూ ఉంటాము బాగా నే చిన్న చిన్న పిల్లలు బాగా వచ్చి ఆడుతూ ఉంటారు జస్ట్ వాళ్ళని చూసే కి ఎంత చిన్నగా ఉంటారండి సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఇంత బాగా ఆడుతుంటారు పిల్లలు
మీ రిలేటివ్స్ ఎరన్నా ఆ టాప్ ప్లేయర్స్
ప్లేయర్స్ ఎవరు లేరండి కాని బానే మా కజిన్స్ కొంచెం ఆడుతూ ఉంటారు
మీరే ఉన్నారు గదండి ప్లేయరు మళ్ళీ ఎందు ప్లేయర్ అంటారు మీరే ఉన్నారు కదా ప్లేయర్ బాస్కెట్ బాల్
ఆప్పుడండి ఇప్పుడు ఎప్పుడు ఆడట్లేదు అప్పుడు ఆడేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడేం టూర్నమెం అంటే వాడకు కూడా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితా ఉంటుంది
థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని అందించినందుకు
థ్యాంక్ యూ అండి బాయ్